హలో
ఆ బాగున్నరా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నమండి ఏం చేస్తున్నరు
ఏం లేదండి మా పాపకు కొంచెం కాలుకు దెబ్బ తలిగిందైతే అయిట్మేంట్ పెట్టానండి ఇప్పుడే ఉమ్మ్ కొంచము బైక్ మీద వస్తుంటే సైలెన్సర్ తలిగిందండి బైక్ ఆపిన తర్వాత అక్కడ ఆడుతున్నది మొత్తము ఇట్లా కాలిందండి కాలు
అయ్యో అవునా మరి హాస్పటల్ తీసుకెళ్ళారా
తీసుకెళ్ళినమండి ఇంతకు ముందే తీసుకెళ్ళినం సిరప్ పోసినాం అయింట్మెంట్ పె ట్టినం ఇగ కొంచం ఏడుస్తాదండి పాప
బాగనే కాలిందా అండి
అవునండి బాగనే స్కిన్ ఎల్లిందండి బయటకి
ఆరే అవునా
ఉమ్మ్
పిల్లలతోటి జాగ్రత్తగా ఉండాలిప్పుడు
ఎంత జాగ్రత్తగున్నా ఇననే వినరండి పిల్లలు అసలు
ఉమ్
ఇంగా అయినాయండి వంటలు ఇవాళా ఆదివారం ఏం చేసిరు అండి స్పెషల్
సండే స్పెషల్ అండి ఇవాళా బగారా చికెన్ బగారా మటన్ దాల్ ట చేసానండి
మ్ హు ఇంకేమేం చేసిండ్రండి మంచిగా తిన్నరా అండి ఇష్టాంగా పిల్లలు
ఆ తిన్నారండి పిల్లలు ఇవాళ సండే కదా అనేసి స్పెషల్ జేమంటే చేశాను మీరేమ్ వంట చేసారు
మేము కూడా చికెన్ చేసినాం అండి ఉదయం ఇప్పుడు సాయంత్రం బెట్టి ఇష్టం అండి మ్
ఏం చేసారు
ఉదయం చికెన్ చేసినామ్ అండి ఇప్పుడు కర్రీ చేసిండ్రు ఎగ్ కర్రీ తింటర మీ పిల్లలు దండి ఎండాకాలం సెలవుల ఏటన వెళ్ళిన్రా అండి
ఆ అవునండి
ఎటు వెళ్ళిందండి ఎటన్నా టూర్లకి పెట్టుకున్నారండి ప్రోగ్రాం
ఆ ఈ హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో ఊళ్ళకి ఎళ్ళాం గాని అండి మా ఇ ఇంట్లో పెళ్ళూండే మా అక్క వాళ్ళ పాపది ఇంకా అటే వెళ్ళామండి అక్క వాళ్ళ పాప పెళ్లిలోనే ఈ ఎండాకాలం హాలిడేస్ అన్నీ గడిచిపోయాయి
మంచిగా ఎంజాయ్ చేసిండ్ర అండి ఆ వెళ్ళినమండిగ పెళ్ళిళ్ళకే వెళ్ళినాంమండి ఇగ టూర్ కంటే స్పెషల్గా ఏమి వెళ్ళలేదు
ఆ
ఇగ పెళ్ళిళ్ళలకు వెళ్ళొచ్చినాంమండి మంచిగా జరిగిందా అండి మీ పెళ్ళిలు
ఏంటండీ
మంచిగా జరిగిందా అండి పెళ్ళి మీ అక్క వాళ్ళ కూతుర్ది
ఆ చాలా బాగా జరిగిందండి పెళ్ళి అదే ఇంకా పెళ్లి లోనే ఒక ఫిఫ్టీ హైదరాబాద్ హైదరాబాద్లో అండి
ఆ ఉమ్
మా ఆ మంత్ అంతా అట్లానే గడిచిపోయిందండి ఈసారి ఎండలు కూడా బాగా విపరీతంగా ఉండే కదా
అవునండి ఎండలు బాగా ఇంకా ఈ జూలై వచ్చినా కూడా ఎండలే ఉంటున్నాయండి ఇంకా
అవున మీ ఊర్లో వర్షాలు పడట్లేదా అండి
ఇంక ఇగ అట్లనే అండి పడ్డా కూడా ఉదయం అయితే ఎండనే ఉంటుందండి ఫుల్ బయటికి వెళ్ళకుండా ఉంటాను ఉదయం
అవున మనక్ కూడా ఇలానే ఉందండి వర్షం పడుతుందా అంటే మినిమం నేల కూడా తడవట్లేదు ఉట్టి నాలుగు చినుకులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయండి
వైడైతాంది కదా అండి ఎండకు
అవునవును చాలా వేడి అయితుంది
మ్ ఇంకా అండి బాగా
ఉమ్ అవునండి ఈ వేడికి పాములు తేళ్లు జర్రెలు కూడా వెళ్తూ ఉంటాయి బాగా
అయితే బాగా ఎళ్తుండే ఇంకొక వర్షం పడంగనే పాములు తేళ్ళు అంతా ఇగ బురదా బుర్దా ఇగ అట్లా చూసుకుంటే ఎండాకాలమే బెటర్ అనిపిస్తది అండి
అవును కొంచెం ఎండకి మనం ఓర్చుకోవాలి గాని మనకి టెన్షన్లు ఉండవు రిస్క్లు ఉండవు
ఇప్పుడ ఎంత ఇగ బురదా ఇగ పిల్లలు అటే టే వెళ్ళాలన్న కష్టం ఇగ
ఎందుకు మీ గల్లీలో రోడ్లు అవి లేవా అండి
ఉన్నాయండి గల్లీలో ఉంది ఒకచోట ఉంది ఇంకో చోట లేదండి మొ త్తం వర్షం మేగ వస్తే వర్షం నీళ్లంతా ఆగుతయి ఏ బుర్దకు మల్లా సిమెంట్ పోల్స్ కూడా కరెక్ట్ గా లేవండి షాక్లు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి
అవునా
మాగళ్ళి సైడ్ అయితే ఇంకా
అవునా మరి అప్లికేషన్ రాసి ఇయ్యాలి కదండి కరెంట్ డిపార్ట్మెంట్ కి సర్పంచ్ కి
నా గ్రామ సభ అయితే అక్కడ రాసి ఇచ్చిందండి మాక్కడ ఇగ చేసి ఇస్తామన్నారుగా చేస్తారు కావచ్చు
అవునా అమ్మో అన్ని కాదు కరెంట్ స్తంభాలు కాదండి వర్షాకాలంలో
మా గల్లీలో బాగుందండి కరంట్ షాకు ఒక మా ఇంట్లోనే కాదు మా గల్లీల అందరి ఇండ్లల్లో కూడా కరెంట్ షాకే వస్తదండి వర్షం తే ఇగ ఏ బట్టన్స్ ముట్టిన ఇట్లనే అయిత దండి
అమ్మే అవునా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి
ఇంనా ఇ సెల్లులు మినిమం సెల్లు చార్జింగ్ పెట్టాలన్నా భయం అయితుందండి వర్షం పడితే
ఆ
ఉంటది ఇంకా మా ఇంట్లో అయితే బాగా షాక్ ఉంటదండి
అంటే గోడలు అట్లా ఏమన్నా తడుస్తాయేమో అండి
ఆ తడిస్తే ఖతం మీగ తేక్కరే కూలర్ ప్లగ్కు పెట్టుంటే కూలర్ ముట్టినా కూడా షాక్ వచ్చేస్తంది
జాగ్రత్తగా ఉండాలి ఒకసారి కరెంట్ వాళ్ళని పిలిపించి చూపియండి ఎందుకంటే కరెంట్ షాక్ అన్నదే బాగా డేంజర్ అండి
ఉమ్
మెయిన్ వైర్ ఏమైనా టచ్ అయితున్నట్టున్నది ఇంట్ల పైన అందుకనే అది షాక్ ఇస్తుంది
కనీ అట్లనే అయితుందండి ఎందుకో అర్థం కాదు ఇగ పిల్లలతోటి జాగ్రత్తగనే ఉండాల్సి వస్తాంది
అవును చాల జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోటి ఆ ఏంటండి
పీర్ల పండగ జరుపుకున్నరా అండి
అవునండి జరుపుకున్నాము ఉమ్ మా ఊళ్లో చాలా బాగా చేస్తారు ఇక్కడ ఇక్కడ మా ఊర్లో పీర్లు సవార్లు అంటే చాలా ఫేమస్ ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి జరుపుకుంటారండి
అవునండి మంచిగా అనిపించి హ చేసిందండి మా దగ్గర కూడా పండగ మాకు దగ్గరనే ఉంది బంగ్లా మంచిగా తింటాంది మాక్కడ కూడా
అవునా వేరే వేరే రాష్ట్రం వాళ్ళు కూడా వస్తారు
చాలా మంది అండి చాలా మంది బంగ్ల నిండా ముందే ఇంకా ఇగ సవార్ అని వస్తది కదండి మనుషులకి కొందరికి దేవుడు వస్తడు ఇగ వాళ్ళని ఉమ్ అడిగిచుకోవడానికి ఎక్కడెక్కడ నుండో జనాలు వస్తారండి ఇగ
అవునా అవునావును
మంచిగయిన వాళ్ళు పోయిన సారి మంచిగయిన వాళ్ళు ఇప్పుడు మొక్కు చెల్లించ్చుకోవడానికి వస్తరు ఇప్పుడు మంచిగా లేని వీళ్లు మళ్ళొస్తారన్
అవునవును మా సైడ్ కూడా అంతేనండి అంత సవాళ్ళు కూర్చోబెట్టిన ప్పుడు అంటే ఏమైనా డిసీసెస్ ఉన్నవాళ్ళు బా దలు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చి పిల్లలు కాని వాళ్ళు అందరూ వచ్చి మొ క్కుతారండి ఇక్కడ గూడా
నమ్ముతారా అండి మరి మీరు సవార్ని
అహా నమ్మడం అంటే ఇటు నమ్ముతామండి ఇంక ఫెస్టివల్ గాదా దేవుడు గాదా ఇగ నమ్మల్ని
ఊహూ
ఏమేమి చేస్తారండి మీరు మొక్కిన ప్పుడే అంటే ఏమ
ఇగ మొక్కినప్పుడు బగార్ అండుతమండి
ఆ
బగారా కంపల్సరీ అండాలె మళ్ళ ఆలుగడ్డ కర్రీ చేస్తారండి
ఆహా
అక్కడికి బంగ్లా కాడికి తీసుకెళ్ళడానికి అయితే మెయిన్ గా అయితే ఆలుగడ్డ బగారా ఈ చపాతీలు చపాతి ఏసి అవి వేడి వేడి వేచి ఉంచి చెక్కెర వేసేవాళ్ళు చెక్కర బెల్లం వేసేవాళ్ళు బెల్లం వేసుకుంటార
మా మీద తయారు చేస్తారా అండి
ఆళ్ళకు చెప్పే అది ఏస్తాం అండి ఇగ
ఉమ్ ఆళ్ళిద్దరు ముగ్గర్లు ఫేమస్ గదా పాటలు గూడా ఉన్నాయ్
తీసుకొని వెళ్తామండి ఇగ మా పిల్లలకైతే కొత్త బట్టలు వేసి పకీరా అని వేస్తారన్న అక్కడ సవారు దగ్గర అబ్ మందలు వేస్తారు పిల్లలకి ఇగ మళ్ళి దా బట్టు ట్టుకొని పట్టుకొని వెళ్ళి పిల్లలని తీసుకొని వెళ్తే పిల్లలకి చదివి ఇయి అయి వేస్తారండి దండలు మెడలో వేస్తారు చేతికి దండలు కడతారు ఇగ అవి మళ్ళీ వెళ్ళారి సవార్లు అంపేసిన తర్వాత అవి అక్కడ గుండం గుడిపిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర పెట్టామండి
అచ్చా అచ్చా అవును అది ఫకీర్ చేయడం అన్నది మొక్కులు ఉంటాయండి అది ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళ ఇల్లోనే చేస్తారు మొక్కులు లేని వాళ్ళు చెయ్యరనట్టు
ఊ ఇగ చేస్తామండి ప్రతి సంవత్సరం మా పిల్లలు ఇద్దరికీ చేస్తాము ఫకీరు ఉమ్మ మంచిగా జరుపుకుంటాం అండి మేము షర్బత్ మేం మనం ఇప్పుడు పండగ రోజు తీసుకెళ్తాం అండి మట్కీ లని చిన్న కుండలు తీసుకొని వెళ్తాం రెండు అ కుండలు ఒకటి దేవుడి దగ్గర పెట్టెత్తారు ఒకటి ఇంటికి తీసకొత్తామండి తెల్లారి మళ్ళీ కర్బలాన్ చేసేటప్పుడు అందులో బెల్లము నీళ్ళు కలిపేసి ఉడక వేసి కొంచెం గసాల లాంటిది వేసి పూస్తామండి సవారికి ఫస్ట్ చూపిచ్చి అందరికీ పూస్తాం
అవును
ఏ కొందరూ కొందరూ పాలతోటి మొక్కుకున్న వాళ్లు పాలతోటె చేేస్తారండి ఇగ మేమైత్ తే బెల్లం నీళ్ళతోటే చేస్తన్నం ఇంక పాలతోటి అనుకోలేదు ఇగ మా ఇంట్లో అట్లనే జరుగుతాంది అట్లనే తీసుకెళ్తామండి పోద్దునే
ఆహా అవునవును
ట్టే చేసిఉంచుతామండి సవారి ఇంటికి వస్తది గద ప్రొద్దునా అప్పటికే నీళ్ళు తెచ్చి చేసి ఉంచి సవారికి చూపిచ్చి ఆ తర్వాతా తీసుకొని ఎళ్తాం మనం ఇకా
అవునా అండీ.
మా సైడు గుడా అంతే అండి అవును మా సైడు పాల తోటి గుడా చేస్తారు
ఊ
కాజూ బాదామూ కొబ్బరి కుడుకా చక్కెరా అవన్నీ ఏసి కొత్త కుండ తెచ్చీ ఆ కుండకి కొంచం సాంబరాని పొగా ఇచ్చీ దానికీ అది అ కడతారండి సబ్జా ఆకులు కడతారు
అవునండి మేనే సవరకంటే సబ్జాకు దండ వేయడమే అండి సబ్జాకు దండ కుడుకుల దండ
చామంతి పూవులు సవారికి ఇష్టమైనయండి
అచ్చ అచ్చ కుడుకల దండ గూడా వేస్తారా
అవునండి కుడుకలు గూడా మేం దేవుడికి బా ఇష్టమండి ఆ కుడు కుల దండ గూడా కుచ్చి వేస్తరు కుడుకల దండ సబ్జి దండ చామంతి పూల దండ
మా ఇంటి దగ్గర వాళ్ళయితే ఈ పండక్ మొక్కుల తోటి పాప పుట్టింది అయితే వాళ్ళు ఈసారి పైసల దండ గూడా యాభై రూపాయల నోట్ల తోటి దండ తయారు జేస్
అవునండి దండ గూడా వేస్తారండి ఇగ ఓపికని బట్టి దండ గూడా గుచ్చి వేసుకోవచ్చండి మనం దేవుడికి
ఆ
మంచిగా అవి చినగకుండా చక్కగా కట్టి వేయాలంటే ఇగ సెండాఫ్లో గూడా
అదదే మొక్కులున్న వాళ్ళు డబ్బుల రూపంలో ఇచ్చే వాళ్ళు
ఊ దండ గుచ్చి వేస్తారన్న
అవును దండ
ఊ వేసిన్రా అండి వాళ్ళు దండ వేసిద్ధా
ఆ దండ వేశారు వాళ్ళు గూడా అదే చెప్తుండే ఇట్లా మాకు మొక్కు ఉండే మా పాప పుట్టాలని నేను పోయిన సంవత్సరం మక్కుకున్నానయితే అందుకనే ఈ సంవత్సరం వాళ్ళు గూడా వాళ్ళిద్దరు పిల్లల్ని గూడా కొ కొత్త బట్టలేసీ పకీర్లను జేసీ అదే మలీదా చేసి శర్బత్ లు జేసి గూడా తీసుకెళ్లారండి
ఉహు
చాల మంచిగ జరుపుకుంటారన్నట్లు ఈ పండగలు
ఉ అవునండి మంచిగ అనిపిస్తదండి అన్ని పండుగల కంటే ఈ పండగ స్పెషల్ అనిపిత్తదండి మాగ్గూడ
అంటే కుల మతాలకు అతీతంగా జరుపుకుంటారు గదండి దీనికి ఈ ఒక కులం అంటూ ఉండదు ఈ పండగకి
మంచిగ అనిపిస్తదండి ఈ పండగా మా ఇంట్లో గూడా అందరు మంచిగా అందరు కొత్త బట్టలు వేసుకుంటారు మంచిగా ఉంటారు మంచిగా జరుపుకుంటార అండి ఆ కుటుంబమ్ అంత గూడా ఉమ్
అ పండగల అంటేనే అలా అందరు సంతోషంగు ఉంటే పండుగ అయినా మంచిగా అనిపిస్తాద అండి
అవునఅండి ఇంకా అండి ఏంటి ఇంకా విషయాలు
చెప్పాల అండి
ఉహు ఇంకేమ్ ఉంటయి పండగై సరేన అండి ఇంతసేపు మాట్లాడినందుకు ధన్యవాదాల అండి
థ్యాంక్యూ యూ అండి